ఆ ఏం చేస్తున్నారు
ఏంటే
ఏం చేస్తున్నారు
ఏం చేయట్ల చెప్పండి
చెప్పాల్
చెప్పా
చెప్పాలి మీరె
షా చెప్పాల మీరే మీరే చెప్పాల ఆ తిన్లా గ్యాస్ ఫామ్ అయ్యిందని చెప్పిసి అగీల తిన్ల రా నా కుండె సిచువేషన్ కి ఇప్పుడు నువ్వు
కొంచెం పక్కకు వస్తారా ఎవరో వాయిస్ వస్తుంది ఇది రికార్డ్ అవుతుంది
సతీష్ ఉన్నాడు మాటాడబాకరా
నేమ్ సెప్ మాకండి
ఆ ఉన్నాడ్లే వాడ
అవసరం లేదండి నేమ్స్ పేర్లు అవస్ ఇష్టం లేదు
మర్చిపోవెనే నెమను కదా ఆ
మీరు రీసెంట్ గొ షొషు చూసారా అండి ఒక షో చూసారా అంటున్నా
రీసెంట్ గా షో ఇష్షో
ఆ తమిల్ అహా తమిళ్ కాదు హిందీ హిందీ
ఏడ్ చావులే
బిగ్ బాస్ లాగా అట్లా కపుల్స్ తెలుసు
చాల్ న
ఉ బాగుందండి హార్ట్ బ్రేక్ అయితాది
ఓకే
ఉమ్ వాళ్ళకి ఆయనకి పాస్ట్ లో ఒక రిలేషన్ ఉంటాది వే కప్ చప్పి ఎల్ పోయింటాడు ఆమె చెప్పి సమ్ విడిపోయింటారు ప్రెజెంట్ ఆమ తూ షో కెళ్తాడు ఎళ్తే ఆ కొంచెం ఒక షో ఒక దాంట్లో వచ్చాక త పాశ్తాము వస్తది పాశ్తామొస్ అయితే నేం చేస్తాడు ప్రెజెంట్ ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు పాపం పాస్ట్స్ పాస్ట్ అనుకోకుండా ప్రెజెంట్ ఆ ఉండి కూడా మళ్ళీ పాస్ట్ టామ్ కోసం వదసి వెళ్ళిపోతారు పాప ప్రసెంట్ టామ్ ని వాళ్ళ ఎక్స్ తో ఎక్స్ రాగానే వెళ్ళిపోతారు పాప మా మది వస్తుధి కానీ ఎడవదు ఎవరు ఎడ కదా అలాంటి సిచ్యువేషన్ లోనే ఎడవధు దాన్ తర్వాత ఆమె కొద్దిపక్కకి వచ్చాక ఏడుస్తుంది. ఉ పాపం నా ఇన్స్టాఫ్ మొత్తం అవేనండి. నాట్నార బాగా
చా లేదు
అక్కడ బీచ్ లు తిరుగుతున్నట్టున్నారు బీచ్
లేదు లేదు
ఇంగా ఇంకా
హలో
ఆ
ఉమ్ మా ఫ్లోర్ మొత్తం పెయింటింగ్ చేసి సరే అండి మా మా రూమ్ లో కూడా పెయింటింగ్ వసారు కలీసి కలీజగా ఉంది నీటి చేసుకోవాలా మా రూమ్ మేట్స్ ఏమో మళ్ళిపోయ పక్కంలో ఇప్పుడు వాళ్ళని పిలిపియాల పిలిపచ్చి అంత చేయాల అవునా
ఓకే అండీ
ఉమ్ మాకి ఇరోజు ప్రియయుగాది సెలబ్రేషన్
అవును అవునులే ఆ కరెక్ట్ ఏ హలో హలో ఆ ఆ
అంద్రూ డ్యాన్స్ చేసారు బాని మేం డ్యాన్స్ స్టాన్ వాళ్ళం కాట్టి డ్యాన్స్ చూసి ఆనందించాం ఇంకా మా క్లాస్ అందగాడు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కమ్మడి డ్యాన్సులు చేసారు లాస్ట్ లో గ్రూప్ ఫోటో దిగాం ఎంతైనా లాస్ట్ కదా హలో
డ్యాన్స
ధు అ డ్యాన్స్ అదు ప్రేక్షక పాత్రవ ఇంచా
ఇంచా ఇవి రలే డన్సా
అందరేశారు ఇది పర్సనల్ కాల్ కాదండి కొంచెం పక్కకు పోండి
సరే సరే చిన్న కాల్లో ఉన్నాడు ఆయన ఇలావలా మాట్లాడతా
ఇది పర్సనల్ కాదా అండి ఇది ఒకా టాస్క్ కాాల
చెప్పండి చెప్పండి
చెప్పాలండి అమ్మాయిల్ బాగున్నారన్
బాగా ఉన్నర ఎదో తెలిదు మరీ చూడలే ఇప్పుడూ దాక
ఆ ఎందుకండి ఆపద్దాలు ఆడతారు బాయస్ అమ్మలు రలేదంటే వాడు అబ్బాయి కాదని
ఎన్నిం కా నేను అబ్బాయి గారు అవును హు ఇంగ్లీషా
బయలుదేరుతున్నారా ఎప్పుడు బయలుదేరుతున్నారు
ఆ
ఎప్పుడు బయలుదేరుతున్నారంండి
నేనునే ఇల్లు కటుకోవాల అనుకుంటన్నానడి
కట్టుకోండి అక్కడే ఏమైనా మీ లైఫ్ పార్ట్నర్ కూడ చూస్ చేసుకోండి అక్కడే
ఆ హలో ఆ
మీ లైఫ్ పార్ట్నర్ ను చూస్ చేసుకో కొండ్ అక్కడ
ఒప్పు ప ఒప్పు ప మాకుడ
ప్రశాంతంగా ఉందండి చల్ గాలి హలో హమ్ ప్రశాంతత చల్లటి గాలి
షాయ సాయంత్రం ఉంటా సల్లగ్ గాలి
కవోర్ ఆ సాయంత్రం కదా అందుకే ప్రశాంతంగానే ఉంటది
పాండిచేరి వెరీ ఎంజాయ్ ఫుల్ పీస్ ఫుల్ ప్లేస్ హమ్
ఆ అ పాండించ్చేరి చాలా ఎంజాయ్ ఉంటది
పీస్ఫుల్ మైండ్ ఆ రిలీఫ్ టెన్షన్స్
చాలా బీస్ లన్ను
రెగులర్ తమైందా టూ మంత్స్ త్రీ మంత్స్
కస్టమర్సే త్రూ టూ మంత్స్ త్రీ మంత్స్ ఎళ్తారు
ఆ
ఇంకేంటండి విశేషాలు
మొదద
ఏ మేడంటి పెద్దోళ్ళం
ఎస్ మంట
హ్మ్ ఇప్పుడు తెలుగులో కూడా కొత్త షోస్ వచ్చాయి కపుల్స్ కి
ఆహా సింగ్ మాగ్ లా సర్కార్ అ సింగ్ సింగ్ మరిద అస్టు మాట్లాడి
ఇంకా ఏదో ఒకటి మాట్లాడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
వస్సారాయన హలో అవును కదా
ఇప్పుడు గ్యాసెస్ లేవని చెప్పి అన్ని చోట్ల ఎళ్ప్ ఏంది పొయ్య కట్టెలు పొయ్యతో చేస్తున్నారు
అవునులే
ఉమ్మ్ కట్టెలి పోయే ఇప్పుడు
జను
సరే అండి నేను ఒకసారి కట్ చేస్తున్నాను బాయ్ అండి
ఏమండి ఇ్జయా మీరు